హలో
హలో
ఎలా ఉన్నావ్?
ఉమ్ బాగున్నాను, నువ్వు ఎలా ఉన్నావ్?
నేను కూడా బాగున్నాను, ఈరోజు కాస్మెటిక్స్ గురించి డి తెలుగులో మాట్లాడదామా?
ఉమ్ సరే కాస్మెటిక్స్ అంటే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ లే, షూర్ గా మాట్లాడుకుందాం.
అవును ఈ రోజుల్లో ఆల్మోస్ట్ అందరికి కాస్మెటిక్స్ గురించి కొంత నాలెడ్జ్ ఉంటుంది ఖచ్చితంగా.
ఉమ్ ఆ అవును కరెక్టె ఇంగ కాస్మెటీస్, కాస్మెటిక్స్, బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ నా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది కదా.
అవును, మరి కాస్మెటిక్స్ అంటే ఏంటి అంటావ్?
అంటే కాస్మెటిక్స్ అంటే స్కిన్ కేర్, హెయిర్ కేర్, మే మేకప్ అం పర్సనల్ గ్రూమింగ్ ప్రోడక్ట్స్ కదా.
అవును బా చెప్పావ్.
ఉమ్ థ్యాంక్ యూ
మరి నువ్వు డైలీ యూస్ చేసే కాస్మెటిక్స్ ప్రొడక్ట్స్ ఏంటి?
నేనేం లేదు ఆ ఉచ్ జస్ట్ ఇంగ సోప్ తో ఫేస్ వాష్ చేస్తా ఫేర్ అండ్ లవ్లీ వేస్తా అంతే ఇంకేమ్ అప్లై చేయని ఒక లిప్ బామ్ కాజల్ అంతే నువ్వు
నేను అంతే ఇంకా ఆల్మోస్ట్ అవే యూస్ చేస్తా ఏమంటే సన్స్ స్క్రీ మాత్రం డలీ కంపల్ససరిగా యూస్ చేస్తా ఇంక నైట్ పనుకొనే ముందు మయిస్చరాజర్ యూస్ చే స్త అంతే
ఉమ్ హు ఎందుకు అట్లా సన్ స్క్రీన్ డైలీ వేస్తావు
ఇంకా సన్ స్క్రీన్ మేము వేసుకుంటే ఇంకా సన్ రైస్ నుంచి స్కిన్ని ప్రో ప్రొటేక్ చేస్తుంది కదా
అవును కరెక్టే అవును డాక్టర్స్ కూడా సన్ స్క్రీన్ ఇంపార్టెన్స్ గురించి చెప్తారు ఎక్కడ చూసిన నా చెప్తానే ఉంటారు మెయిన్గా సమ్మర్ టైమ్స్ లో
అవును
మరి స్కిన్ కేర్ రొటీన్ ఫాలో చేస్తావా
అంటే ఇంకా స్కిన్ కేర్ రొటీన్ అంటే మార్నింగ్ అండ్ నైట్ రొటీన్ ఫాలో అవుతా
ఉమ్ అంటే మార్నింగ్ రొటీన్ లో ఏం చేస్తావు
ఇంకా ఫేస్ వాష్ తో ఫేస్ క్లీన్ చేసుకొని ఇంకా మాష్ ఎక్చురైజర్ అంటే సన్క్ర సన్ స్క్రీన్ అప్లై చేస్తాను అంతే
ఉమ్ నైస్
నువ్వు
నేను అంతే ఇంగా సిమిలర్గా ఉంటుంది
నైట్ రొటీన్ ఏంటి
నా నా ఏం లేదు పనుకునే ముందు స్ ఫేస్ క్లీన్ చేసుకొని మోశ్చర్ రేజర్ అప్లై చేసికొని పడుకుంటా
అవునా అదైతే చాలా మంచి హ్యాబిట్ అది
ఉమ్ మరి మేకప్ ప్రోడక్ట్స్ యూస్ చేస్తావా
అంతగా ఏం యూస్ చేయను స్పెషల్ అకేషన్ లో మాత్రమే యూస్ చేస్తా
ఉహు హూ అంటే సేమ్ నేను కూడా అంతే
ఫంక్షన్స్ వెడ్టింగ్స్ ఫెస్ ఫెస్టివల్స్ అప్పుడు కొంచెం మేకప్ వేసుకుంటాను
ఉ అంతేలే ఇంకా డైలీ హెవీ హెవీ మేకప్ అసలు నాకైతే ఇష్టమే ఉండదు
అవునులే ఎంతైనా నాచురల్ లుక్ చాలా ఎల్ ఎలిగెంట్గా ఉంటుంది కదా
ఉమ్ అవును ఎగ్జాక్ట్ గా
మరి మేకప్ లో నీకు నచ్చిన ప్రోడక్ట్ ఏంటి
నా కా కాజల్ నీకు
నాకు ఐలైనర్ అండ్ లిబ్బామ్ అంటే చాలా ఇష్టం
ఇన్ ఇంకా కాజుల్ వల్ల ఫేస్ ఇంకా ఐస్ కొంచెం బ్రైట్ గా కనిపిస్తాయి మంచి లుక్ వస్తుంది
అవును కరెక్టే
మరి షాపింగ్ కి వెళ్ళినప్పుడు కాస్మెటిక్స్ కొన్ కొనడం ఇష్టమా
చాలా ఇష్టం నాకైతే
నాగ్గుడ చానా ఇష్టం షాపింగ్ వెల్నప్పుడసలు కాస్మెటిక్స్ కొనడం అంటే
కనీ ఒక ప్రోడక్ట్ సెలెక్ట్ చేయడానికి చాలా టైం పడుతుంది గదా అసలు ఏది తీసుకోవాలి ఏది ఏది బ్రాండెడ్ ఏది యూజ్ చేస్తే లాంగ్ లైఫ్ వస్తుంది అని చెప్పి ఎంత టైం పడుతుందో సెలెక్ట్ చే డానికి
ఇంగా దాని రివ్యూస్ చూసి ఇంగా ఏమేమ్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తరు అవన్ని చూసి కొనాలి కదా మనం కూడా
అవును ఎగ్జాక్ట్లీ ఇంక దాని వల్ల ఇంకా టైమ్ కూడా చానా ఎక్కువవుతుంది
అవును ఇంక మరి స్కిన్ టైప్ కి సూటబుల్ ప్రోడక్ట్స్ యూస్ చేయడం ఇంపార్టెంట్ అంటావా
చాలా ఇంపార్టెంట్
ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తావు నువ్వు
దుకంటే ఇంకా వ్రాన్గ్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తే పింపుల్స్ ఆర్ ఇరిటేషన్స్ రావచ్చు మా ఫేస్ చానా ఆ డేంజర్ గా మారిపోవచ్చు గదా
ఉమ్ ఆవును కరెక్టేలే
ఉమ్ ఇంక సెన్సిటివ్ స్కిన్ ఉంటే ఇంకా కేర్ ఫుల్ గా ఉండాలి
ఉమ్ అవును మరి నాచురల్ ప్రోడక్ట్స్ గురించి ఏమనుకుంటున్నావు
చాలా మంది నాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉన్న ప్రోడక్ట్స్ ప్రిఫర్ జేస్తున్నారు ఈ మధ్య కాలంలో అయితే ఉమ్ ఇంక అదే ఎక్కువ అయిపోయింది ఈ మధ్య
అవును చానా ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటె అలోవేర అంటా ఉంటారు మరి కని కుకుంబర్ ప్రోడక్ట్స్ పాపులర్ కదా
అవునవును ఇంకా ఇప్పుడు బ్రాండ్స్ కూడ వచ్చేసినాయి గదా అన్ని నచురల్ ప్రోడక్ట్స్ యూస్ అన్ని నచురల్ ఇంగ్ గ్రీడియంట్స్ యూస్ చేస్ చేస్తున్నాం అని చెప్పి చానా బ్రాండ్స్ కూడ ఉన్నాయి
ఉమ్ అవును మరి హోమ్ మేడ్ బ్యూటీ రెమెడీస్ యూస్ చేస్తవా
అప్పుడప్పుడు యూస్ చేస్తాను రేరన్నమాట
అంటే ఎట్లాంటివి యూజ్ చేస్తావు
అలోవిరా జెల్ అప్లై జేస్తాను చాలా మంచిది గదా అదయిత్ కసలు ఇంక నీమ్ లీవ్స్
అవును కరెక్టే నేనైతే కుకుంబర్ స్లైసెస్ ఉంటయి గదా అవి ఐస్ మీద పెట్టుకుంటాను
అది రిఫ్రెషింగ్ గా ఉంటుంది గదా
ఉమ్ అవును
మరి కాస్మెటిక్స్ అడ్వాంటేజెస్ ఏంటి అంటావు
అంటే కాస్మెటిక్స్ ఇంగా పర్సనల్ గ్రూమింగ్ ఇంప్రూవ్ అవుతుంది
ఆ ఇంకా కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది గదా దాకి దాని వల్ల
ఉమ్ అవునింగా స్కిన్ కేేర్ ప్రొడక్ట్స్ స్కిన్ ని హెల్తీ గా మెయింటైన్ చేస్తాయి మనం వ అంటే వైజలీ సెలెక్ట్ చేసుకుంటే మనకి అంటే మనకు సూటబుల్ అయిందిదీ సెలెక్ట్ చేసుకుంటే మనకి బాగా ఇంపార్టెంట్గా యూజ్ అయితుంది
అవును కరెక్టే మరి డిసడ్వాంటేజెస్ ఏమైనా ఉన్నాయా
ఆ ఉన్నాయి చాననే ఉన్నాయి అంటే మనం ప్రతిదాన్ని ఎవరు యూస్ చేయ్యకూడదు లిమిట్ లో ఉండాల
అవును మెయిన్ ఎస్పెషల్ అయితే ఎక్స్పైర్ ఎక్స్పైర్డ్ ప్రొడక్ట్స్ యూస్ చేయ్యకూడ కూడదు
హ్మ్మ్ అవును ఇగా మేకప్ రిమూవ్ చేయకుండా పడుకోకూడదు ఇవంతా మనం ఫస్ట్ సేఫ్టీగా ప్రికాషన్స్ తీసుకోవాల
అవును ఫస్ట్ ఎంత మేకప్ చేసినా హైజీన్ అనేది మెయింటైన్ చేయాలా ఇంకా దాంట్లో హై హైజీన్ లేకపోతే ఇంకా ఫేస్ కరాబ్ అయితుంది
నా కరెక్ట్ మళ్ళీ బ్రషెస్ అండ్ స్పాంజెస్ రెగ్యులర్గా క్లీన్ చేయాలి
అవును కరెక్టే
మరి బ్యూటీ స్టాండర్డ్ గురించి ఏమనుకుంటున్నావు
బ్యూటీ అంటే మేకప్ మాత్రమే కాదు
ఉ కరెక్ట్ ఎగ్జాక్ట్గా
కాన్ఫిడెన్స్ స్మైల్ కైండ్నెస్ కూడా అది బ్యూటీ లో ఒక పార్ట్ అన్నమాట ఇంకా
ఉ అవును చాలా మంచి పాయింట్ చెప్పినావ్
హ్మ్మ్ థ్యాంక్ యూ
ఇంకా మరి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఉందా కాస్మెటిక్స్ మీద
చాలా ఉంది చూసుకుంటే
అవును ఇప్పుడు ఎక్కడ చూసినా అందరూ ప్రమోషన్స్ చేస్తున్నారు కదా హుమ్మ్ అంటే మామాయట్ అంట ఇంకా ఎన్నో ఆల్స్ అంట ఎన్నో బ్రాండ్స్ వచ్చిన్నాయి ద కొత్త కొత్తవి
అవును బ్యూటీ ఇన్ఫ్లయన్సెస్ ప్రోడక్ట్స్ రికమెండ్ చేస్తారు చాలా పెద్ద సెలబ్రిటీస్ అందరూ
అంటే ఇప్పుడు కొంచెం హైప్ వచ్చేయి అకౌంట్ కి ఒక ఫైవ్ కే సిక్స్ కే ఫాలో వచ్చేసే సాలు ప్రమోషన్ స్టార్ట్ అయిపోతాయి
అవును కానీ మనం బ్లైండ్లీ ఫాలో అవ్వకూడదు అవ్వకూడదు వాటిని
అవును కరెక్టే మన స్కిన్ కి సూట్ అవుతుందో లేదో చూడాలి కదా ఫస్ట్
ఆ అవును మరి హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ యూస్ చేస్తావా
అవును షాంపూ అండ్ కండిషనర్ రెగ్యులర్ గా యూజ్ చేస్తాను
హ్మ్మ్ నాకు తెలిసి ఆయిల్ హెయిర్ ఆయిల్ కూడా ఇంపార్టెంటే కదా
హ్మ్మ్ అవును అసలు హెల్ది హెయిర్ మెయింటైన్ చే చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది హెయిర్ ఆయిల్ అసలు కొంతమంది పెట్టనే పెట్టరు ఎందుకో ఆయిల్
హ్మ్మ్ అవును
హ్మ్మ్
మరి కాస్మెటిక్స్ ఎక్స్పెన్సివా్ అని అనుకుంటావా
ఉ ఇం ఎక్స్పెన్సివ్నే కదా ఇప్పుడు అన్ని ప్రోడక్ట్స్ ఎక్స్పెన్సివ్ ్యవగా ఉంటాయి ఏమో కొన్ని ఉండవంతే
హ్మ్మ్ ఇంకా మేము ఆ ఎక్స్పెన్సివ్ ఉన్నా కూడా క్వాలిటీ సూటబిలిటీ ఇంపార్టెంట్ కదా ఒక ప్రోడక్ట్
క్వాలిటీ రావాలంటే ఇంకా ఖచ్చితంగా అన్ని ఎక్స్పెన్సివ్ే ఉంటాయి కదా
అవును ఖచ్చితంగా
మరి ఫ్యూచర్ లో కాస్మెటిక్స్ ఇండస్ట్రీ ఎలా ఉంటుందని అనుకుంటున్నా
ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ ఎక్కువ అవుతాయి అనిపిస్తా ఉంది నాకైతే
అవును కరెక్ట్ ఇంకా సస్టైనబుల్ ప్యాకేజింగ్ న్యూస్ పెరుగుతుందేమో కదా
ఉ ఇంకా నచురల్ ఇంగ్రీడియంట్స్ డిమాండ్ కూడా పెరుగుతుంది అలానే
ఉ ఉ అది ఎన్విరాన్మెంట్ కూడా చాలా మంచిది
కరెక్టే
ఇంకా మరి బ్యూటీ సీక్రెట్ అంటే నీ ఒపీనియన్ లో ఏమి
ఇంకా బ్యూటీ సీక్రెట్ అంటే నాచురల్ హెల్తీ ఫుడ్ ఏనా అఫ్ వాటర్ మంచి నిద్ర
అ అంటున్నది కూడా నిజమే ఇంకా కాస్మెటిక్స్ హెల్ప్ చేస్తాయి కానీ హెల్తీ లైఫ్ స్టైల్ ఇంకా ఇంపార్టెంట్ ఇప్పుడు కదా
అవును డైలీ ఎక్సర్సైజ్ కూడా స్కిన్ కి హెల్త్ కి మంచిది
ఉ ఆవును కరక్టే
స్ట్రెస్ తక్కువ ఉంటే ఫేస్ కూడా ఫ్రెష్గా ఉంటుంది మాకు
అవును కరెక్టే ఇంకా ఫైనల్ గా చెప్పాలంటే కాస్మెటిక్స్ మనకి హెల్ప్ చేయొచ్చు చు కానీ సెల్ఫ కాన్ఫిడెస్ ఇంపార్ర్టెంట్ కద
అవును చాలా బాగా చెప్పావు
ఉమ్మో థ్యాంక్ యూ
ఇంకా బ్యూటీ అంటే మంచి పర్సనాలిటీ అండ్ పాజిటివ్ వాటిట్యూడ్ కూడా
అసలు ఫస్ట్ అంటే అపోనెంట్స్ మన ఫేస్ గదా చూసేది మ ఫేస్ బాగుంటే వాళ్ళు కూడా మంచి ఊ
అవును ఇంకా వాళ్ళు మన పర్సనాలిటీని మన ఆయాటిట్యూడ్ ని డిసైడ్ చేసుకుంటారు మన ఫేస్ ఎక్స్ప్రెషన్ షన్స్ ని బట్టి
ఉ అవును కరెక్టే
ఈ టాపిక్ గురించి మాట్లాడం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది
ఉ అవును నేను కూడా చాలా ఎంజాయ్ చేసా
ఉ చాలా కొత్త విషయాలు డిస్కస్ చేసాం ఈరోజయితే
సరే ఇప్పుడు నేను కొంచెం షాపింగ్కి వెళ్ళాలి మనని చేస్తాను షాపింగ్ అయిపోయిన తర్వాత
ఆ సరే ఆయితె
బై